హలో ఆ హలో అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే ల లంచ్ చేశా డిన్నర్ చేశానండి మీరు
అవునా ఇంకా నేను డిన్నర్ చేయలేదండి కానీ మంచి పనే కదండి బిఫోర్ డిన్నర్ చేయడం ఎయిట్ లోపు
ఉ చేస్తేనే కొంచెం అప్పుడు బాడీ మనకి కంట్రోల్ ఉంటుంది కదండి వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా
అవునండి బట్ ఏందంటే చాలా మంది ఏదో డైటింగ్ అని చేస్తున్నారు కాని తి ఆ తిన్న వెంటెనే ఒక టెన్ మినిట్స్ వాక్ టిఫిన్ చేసిన్నంక ఒక టెన్ మినిట్స్ వాకు అట్లా చేస్తేనయితే మంచిగా కొంచెం వెయిట్ లాస్ అయితారండి
ఉ తినగానే వెంటనే కూడా చేయనవసరం లే తినగానే ఒక టెన్ మినిట్స్ ఆగి కూర్చుని అల కూర్చొని ఒక టెన్ మినిట్స్ అయిపోయినాక అటు ఇటు వాకింగ్ చేసినా నడుస్తది ఇగ వాకింగ్ చేయమన్నారు కదా అని ఊరుకుతే అది వేరే వేర ప్రాబ్లమ్ ఐతది సరేనా కొంచెం నిమ్మళంగా నార్మల్ గా నడిచినా కూడా పర్లేదు ఎట్లయినా సెట్ అవుతది
ఉ అవునవును ఏం వంట చేసారండి ఈరోజు
మాది సాంబార్ అండి
సాంబారా నేను కూడా సాంబార్ చేసినా ఇంకా అది అయిపో వచ్చింది ఇప్పుడు ఏమన్నా చపాతి ఏమన్నా చెయాలా డిన్నర్ కి ప్రిపేర్ చెయాలి నీతో కాల్ మా
అమ్మనే చేసింది సాంబర్ ఇగ నాకు రాదు ఎట్లాగ
హు హు ఇంకా నేర్చుకోవాలండి ఇప్పుడు ఎట్లయినా నేర్చుకుంటే మనకు ఆ రేపు పొద్దున్న ఎవరు ఏమనకుండా మన పనులు మనం చేసుకోవచ్చు కదా అయ్యో నీకు వంట రాదు అమ్మ నేర్పియలేదా అని ఏద ఒకటి అంటారు కదా అ
ఏ పర్లేదులేండి వచ్చినోళ్ళు చేస్తే మంచిదే ఇంకా మనకి వచ్చినొలకి రావాలి ఆ టీ వచ్చు మన ఇప్పుడు మ్యాగీ చేమన్న చేస్తా ఇంకా ఇప్పుడు అన్నా పాప్ డాలు వేయించమ అన్నా వేయించుతా ఇంకా చిన్న చిన్న వంటలు చేయమంటే చేస్తా కాని మళ్ళా పెద్ద అంటే మనకి ఏదన్నా చిన్న మిస్టేక్ స్టెక్ అనుకో ఇంగ అది నువ్వు చేసినావ్ ఇట్లా అయింది అని నన్నే అంటారు కదా అందుకే నేను చెయ్యను ఎక్కువ
నాక్ కూడా అంతే సఫిషింట్ పీప్ సింపుల్గ చేయొచ్చు ఇంక ఎక్కువ మంది ఎవరైనా పది మంది వచ్చిం లంటే నా వల్ల కాదండి నాకు భయం అయితంది ఫస్ట్ షు నేను కూడా భయపడతా అసలు యాక్చువల్ గా అమ్మో ఏమోో ఏమ్ వండాలి యాక్చుల్గా మంచిగా వండినా కూడా ఆ టైమ్ కి అమ్మో సరిగ్గా రాకపోతే తిన వాళ్ళు ఏమనుకుంటారో ఏందో అనేది ఒక భయం ఉంట అది ఆ భయం వల్లనే మనం కరెక్ట్ చే స్త్ స్తాము బట్ ఏందఅంటే అమ్మో ఇంతమంది కదా కుదురుతుందా కుదరదా అని ఒక భయం
మ్ అది ఎవరికైనా ఉంటద అమ్మో అది మళ్ళా ఏం లేదు కానీ వంక పెట్టకపోతే నడుత్తది వంక పెట్ ఇలాంట అసల్ చేయబుద్ధి కాదు నాకు ఇంగా వంక పేడితే అసల్ నచ్చదు నాకు
మ్మ్ అదేందోగాని ఎప్పుడ అన్నా మనము కూర్చొని అరే మంచిగా వండాలే మంచిగా వండాల అ అనుకుంటాం కద అండి ఆ టైమ్ లో నిజంగా ఎంత చెత్త అంటే అంత చెత్త అయితది
ఉమ్ మళ్ళా మంచి అ మంచి అనుకున్న అప్పుడే కావాలని అట్ల అయితది అదే కంగారు కంగార్లో వేస్తాం చూడు అది కూడా కొద్దిగా ఎంత అయినా కూడా దాని టేస్ట్ పేరు ఉంటది మళ్ళా
హ నేనైతే ఎప్పుడ్ అండి ఎప్పుడైనా మంచిగా కూర్చొనిక చెయ్యాలి ఇది మంచిగా చేయాలి అనుకుంటానా ఆ రోజే దో అట్ట తర్ ఫ్లాప్ అయితది ఎప్పుడు అన్నా హరిీ బరిగా చేస్తా జూష్ తువ అది మస్తు టేస్ట్ ఉంటంద అండి చెప్పాల అంటే అయితే ఇంకొక్ ఒకటి ఆ మళ్ళీ ఇంకొ ఒకటి కూడా గమనించారఅండి మనం ఎక్కువ చేస్తేనేమో రుచి అనిపించదు
హ తక్కువ చేస్తే అది బాగా అనిపిస్తది అది ఏందోమని కా ఆ వల మరి ఎందుకు అట్లా చెట్టెత్తు అర్థం కాదు ఇంత ద్ చేసిన అప్పుడు బా అనిపిస్తుంది అండి దాన్ని దిస్ డే పిస్ట్ వేలేవ ఉంటంది అదే చాలా చాలా చేసినా అనుకో అస్సల్ నీత్ ఇగ నచ్చద్ తినబుద్ధి కాదు ఇంకదగ్
అసలు యాక్చువల్ గా చెప్పాల అంటే మనము ఆ కొంచెం చేసినాం అనుకో ఆ టైం కే అబ్బా ఇంకో లడ్డుల్ తింటే బావుండేమో అన్న అంత ఫీలింగ్ అనిపిస్తుది గాని ఆ టైం కి ఇంట్లో వాళ్ళందరు తినేస్తారు అయిపోత అది
మ్ కనీ మనల్ని ఎం క్రేరేజ్ చేష్ అనుకోక్ ప్పాయి ఏమ్ చెయాల అన్న ఇంట్రెస్ట్ అనిపిస్తది అదే నీకేమ్ వచ్చిద్ది ఈ నీకే ఏమ్ రాదు వూకో అన్నవనుకో ఇంకా దాని జోల్ కి పోబుద్ధి కాద్ అసల్ సలూ
మ్ అవునా కానీ ఏదో ఒకటి మంచిగా చేసినా కూడా మస్తు ఉంటాయి టేస్ట్ చేస్తే ఆ తిన్నవాళ్ళు వావో సూపర్ ఉన్నద అని అంటే ఇంకొంచెం టేస్టీ గా చేయడానికి ప్రయత్నిస్తాం ఆ వాళ్ళే ఏమ్ రెస్పాన్స్బు అయితే ఆ ఏంది వీల్లేంది చెప్
పుప్పుగున్నాయి చప్ప సప్పగా ఉంది అన్నా అనుకో అసలు నచ్చలే నాకు అసలు ఇంక ఇక ఏ పో ఇంట్రెస్ట్ ఉండదు ఇక వాళ్ళకేం చేసి పెట్టేది అన్నట్టు అనిపిస్తది ఇక పెళ్ళ అయితే అది వేరు ఇకా
ఇగ అంతే లే ఇగ ఎవరైనా ఇప్పుడు వాళ్ళ అంత ఇష్టంగా చేసి మన దగ్గరకు వచ్చి ఆ ఇట్ చూడంఅండి ఎట్లు ఉంది టేస్ట్ అని అంటే ఇప్పుడు అది బాలేకున్నా కూడా బా సూపర్ ఉంది అండి అంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తది
కాదా అది వేరే అనిపిత్తఅది
నేన అయితే అట్లానే ఉంటాన అండి ఒకవేళ నాకు అక్కడ నచ్చాకున్నా కూడా
పెద్ద పెద్ద అవసరం లేదుో చిన్న ఆమ్లెట్ ఏసినా అరే ఇది బావు ఉన్నది ఇట్లు ఉన్నా న్ అని చెప్తే అది వేరు అనిపిస్తది ఏ లేదు ఏ భారీగా చేస చేసుకున్న బదులు చిన్న చేసిన నచ్చిందన్న మాట త ఎక్కువ తింటాది
అంతే అండి ఇక జనాలే ఏస్తరు ఎట్లున్నా అసలు మనకు కొంచెం కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వరు అందుకే ఎన్ ఎవరైనా ఇప్పుడు తిన్న వెడి వావ్ సూపర్ ఉంది అని అంటే అది వేరే తిన్న తి తింటరు పోయినంక అసలు ఏం సమాధానం చెప్పకపోతే నేను కూడా ఒకప్పుడు అట్లేనేన అండి ఇంట్లో వాళ్ళని అడిగేది బాగుందా బాగుందా అని అడిగేది ఇంకా ఏముంది అన్నట్టు అంటే అప్ప నుంచి ఏప ఇంకా నను అడగడం కూడా వేస్ట్ నా నా నాకు తిన్నప్పుడు మంచిగా అనిపించింది అనుకో నాకు నేనే చలి సాటిస్ఫాక్షన్ అయ్యేది వావు నేను మంచి సిన కదా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అని నేను అనుకుంటాను అంతే ఇంకా నేను కూడా ఎదుటి వాళ్ళు చెప్పాలి అని ఎదురు చూడను ఎందుకంటే నేను చూసి చూసి అద్ అలిసిపోయినా యాపో ఇంకా అవసరం లేదులే
ఇగ అనిపించదు ఇ మళ్ళ అడగ బుద్ధి కూడా కాదు ఇగ
అంతే అంతే కానీ ఎంకరేజ్మెంట్ చేస్తే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా ఆ ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు ఆ చిన్న ఆనందము అవునండి అద ఆన్ దాన్ని ఆ పొందే ఆనందం మాత్రం అన్ ఇంత ఇంత ఉండదు బట్ వ్యక్తులు అర్ధం చేసుకోకపోతే ఇక అది ఇంకా వేస్టే కదండి ఇంకా మనము ఆలోచన కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్
అరే అ మనకి మనం అన్నా కూడా వాళ్ళకి రావాలి అసలు మెయిన్ థింగ్ మనం అనగా పోయినా వాళ్ళకి రావాలి అరే చేసింది కదంతా కష్టపడి చేసింది కదా అని ఒక మాట వచ్చింది వేరు అనిపిస్తుంది ఎట్లయినా ఎప్పటికైనా అంతంత పెద్దగా చేస్ చిన్నగా చేసిన దానికన్నా ఉ నచ్చింది వేన అనిపిస్తది అసలు ఇంకా బంగాల్ పట్టేటోళ్లు తింక హు మధ్యలో
వంకలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారండి యాక్చువల్ గా మెచ్చుకునే వాళ్ళు తా చానా తక్కుంటారు అన్నట్టు మీరు అది పండుగ అయిపోయింది కదా రాశి ఫలాలు అలా చూత్తారా అండి వాటిను నమ్ముతారా
అవును చూశాను అసలు ఈ సారి నాది మంచెళ్ళి రోండొత్తే రొ నువ్వు ననే
ఏని నవన్నీ ఏం నమ్ ఏ నేనైతే ఏమంతా పట్టించుకనే పట్టించుకనే అదే ఇగో దేవుడే ట్లా రాస్తే ఆ అట్లా ఇప్పుడు అట్లా అక్కడ అక్కడ వాళ్ళు ఇమన్నా అన్నా కూడా అయ్యో అయ్యో అని అదొక భయం ఉన్ ఉంటది ఏ దేవుడు అంత దేవుడి దయ అనుకును
దా మనకాడ
ఉ అంతే లేండి ఏం చేద్దాం అక్క నిన్న చాలా మంది అసలు యాక్చువల్ గా నిన్న మేము రామాలయం గుడికి వెళ్ళనాం చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడన్నా అదేంటి ఆ శి శివుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు
ఇంకో అమ్మవారు ఉన్నది ఏంటిదని ఇంకో అమ్మవారు ఉ కాడ ఉన్నారు కదా అదే అదే అమ్మ అమ్మవారని
ఆ లలిత అంబిక ఇక్కడ ఆ రామాలయం టెంపుల్ ఒకటి ఉన్నదండి చాలా బాగుంటది వరంగల్ శివనగర్ దగ్గర బాగుంటది రామాలయం టెంపుల్ లో అక్కడ నిన్న ఆ పంచాంగ శవణం చెప్పారు రామాలయం ఉంటది శివ శివ టెంపుల్ గణపతి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పచ్చమంగ ఆంజనేయ స్వామి టెంపుల్ సూపర్ ఉంటదండి ఆ టెంపుల్ మళ్ళా అక్కడ వాళ్ళంతా ఎంత బాగుంటారు తెలుసా అండి కమిటీ మొత్తం వాళ్ళ గల్లీ అనుకుంటా వాళ్ళ వా ఆడనేమో కాని అందరు ఎంత ఎంత బాగుంటరంటే అంత కమ్యూనికేషన్ గానీ వాళ్ళ కమ్యూనిటీ గాని చాలా బాగుంటదండి నాకు అనిపించింది అబ్బా ఇట్లాంటి దగ్గర ఉంటే ఎంత బాగుండేమో అనిపించింది తెలుసా అ ఎంత బాగా ట్రీట్ చే తెలుసండి ఒకసారి మేము కూడా ఎప్పుడుంటే ఆ గణపతి పండడుగ అనుకుంట అప్పుడు గణప తపోతే ఏదో సంథింగ్ పండగప్పుడు నే మేము వెళ్ళినం అనమాట మా ఫ్యామిలీ తోటి వెళ్ళినప్పుడు అబ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు తెలుసా అసలు కొంచెం ఒకవేళ జనాలు బాగుంటే మీరు వెయిట్ చేయండి వాళ్ళు అయిపోయినాక మీరు తినండి అని చెప్పేసి మళ్ళీ వచ్చి కూడా ఎవరైనా వంటలు బాగున్నాయండి అని అడిగేవాళ్ళవుటారా చెప్పండి
ఎవలు అ
కానీ వాళ్ళు మస్తు రిసీవ్ చేసుకున్నారంండి ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుది ఇంకా పంచముంగి ఆంజనేయ స్వామిని చూస్తాన అయితే అబ్బా అబ్బా ఎంత బాగుంటాడు తెలుసా కళ్ళు మూసుకొని ధ్యానలు ఉంటాడండి అసలు చెప్పాలంటే నాకైతే అదే నిన్న మన శాంతిగా ఎందుకో ఏమో కొంచెం దేవుడికి వెళ్తే దేవుడి దగ్గరి దర్శనానికి ళ్తే మంచిది కదా అని చెప్పేసి ఇక నిన్న వెళ్తే మంచిగా అనిపించింది మళ్ళా ఇంక మా ఇంకా గోవిందరాజుల గుట్ట దగ్గర కూడా ఇంకొక చిన్న గుడి ఉంటది వెంకట స్వామి గుడి అక్కడ కూడా అక్కడ కూడా నిన్న పంచాంగం అవని చెప్పిన్రు ఇక అది కూడా కొంచెం సేపు ఇట్లా దేవుం దర్శనం చేసుకున్నాం ఇక బయట పడ్డంం గోశాల దగ్గర పోదాం అంటే అప్పక బా బాగా లేట్ అయింది యాక్చువల్ గా అటు పోయినప్పుడు గోశాలంకి ఆ ఆవుల దగ్గరికి వెళ్తే చాలా మంచిదండి మన టైం ఏమైన్నా బాగాకున్నా కూడా మనం ఒక పోయేటప్పుడు ఏం చేస్తే ఒక పది రూపాయలు ఇంత ఆకూర తీసుకపోయి కూడా మనము ఆవు లో పెడితే అంత మంచిదండి అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మనకు ఏదనా టైం బాగా లేకున్నా కూడా మంచిదని అంటారు పెద్దవాళ్ళు
చేతి రేఖలు కూడా మరూతాయి అంటారు
అవునండి ఎందుకంటే ఆవు కదా ఆవు అవు అంటే చాన అంటే చానా అమ్మవారు కదండి
ఉ అన్ని అంటే అన్ని పంచభూతాలన్ని అందులో కలిసి ఉంటాయి అని అంటారు కదా అట్ల ఆ విధానంగా మనం ఏం పెట్టినా చే తోటి మన రేఖలు చేంజ్ చేస్తుందింట
అవునండి వాళ్ళు అట్లా కూడా అంటారు కాని ఇక అంతే కదండి దేవుడికి చేస్తే మనకు పుణ్యం తప్ప పాపం ఉంటుందా
హ్మ్ హ్మ్
ం అయితే నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపించిందండి ఆ వాతావరణం ని అక్కడ చీర్లు వేసుకొని కూ కూర్చునే విధానం ని వాళ్ళ రిసీవింగ్ గాని మళ్ళీ ఇప్పుడు శ్రీరామనవమి దగ్గరకి వస్తుంది కదా అక్కడ కళ్యాణం జరుగుతుందిని చెప్పడం గాని అంత బాగుందంటే అంత బాగుందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది
హ్మ్ సరేనండి ఓకే